ఆ
ఏం చేస్తన్నారంండి?
ఏంలా ఇష్ట
ఆ ఇన్స్టానా
ఆ
అంద్రూ అంతే అనుకో రై రై రపా రై స్క్రోలింగ్
అంతే ఇంగేం చేస్తాం
ఆ
ఆహ్
పొద్దున్నెంగాస్ ఇంగ నిద్ద్ర రాదులేడా?
ఉహ్
ఇంగ గుడికి బోయ్యీ నేను.
ఓహా
మూడైపోంది. ఐదుకి అట్ల స్నానం చేసుకొని, గుడికి బోయేసి వచ్చేస్తాన్ మళ్ళీ నిద్ర వస్తే మళ్ళా పడుకుంటా
ఉమ్ అలానే ఇగ
అంతే
ఉమ్
ఏంజ హది
ఆ అంతే నిద్రపోయి
ఉమ్
పనుకుంటే అయిపోతాంది చీ గుడికి పోయ స వచ్చి పడుకుంటే
ఆ
ఆ ఏమో మా రూమ్మేట్ వస్తుదో లేద తెలియదు
ఆ
ఉమ్ చూడాల ఆ పిల్ల వస్తే పోతాము పోయ్యేదే గుడికైతే ఆ పిల్ల వస్తే పీల్చకపోత ఆ
మా డాడీ బుళ్లేే ఇంటాడు
గేమి
బాడికి పోతాడంటే ఇప్పుడు
అవునా
ఆ
ఓకే
లేనడ లేధో లేపల్లో ఏమ వద్దులే ఏమి ఇంకా నిద్రపోలేద అంటాడు
ఆ మమ్మీ లేపించింటుంది
లే అలారం పెట్టుకునింటాడు
ఉహ్మ్
లేస్తాడు బట్ లేవల
అవునా
ఆ
ఓకే ఓకే ఇంకేంటి మరి ఎట్లుంది వర్క్ అంతా బాగుంధా
ఉమ్ బాగుంది ఇంకా జస్ట్ రివ్యూసే కాబట్టి మాది
ఆ
ఇంకా దానిపైన వర్క్ చేస్తా ఉంటే కదా
ఉహ్మ్ అవునా బానే చెప్తున్నారా
ఆ బాగా చెప్తున్నారు
ఓకే ఓకే బెస్ట్
ఆ ఇంకా నేర్చుకోవాలన్నా
అవునా
రేపు క్లెయిన్ ట్రైనింగ్ ఉందంట మాకి
మీకు కూడా ఉందా
అంది అందుకే క్యాన్సిల్ చేసి భారేసినన్నారు లీవులు
అయ్యాయో
మా అమ్మ పాపము రా రా రా అంటది నేనే ఏమంటే ఏప్రిల్ లో గుడ్ ఫ్రైడే వస్తు వసది కదా మూడో తేదీ ఏమో అప్పుడు ఒకేసారి తీసుకొని పోదాము
ఆ అవునా చూ
కానీ అప్పుడు ఏమన్నా ప్రొడక్షన్కి వేస్తారు ఏమో
ఎమ్ లీవ్ సిస్టర్వల్
ఏమో చూడాల్ల
చూడు చూడు
ఆ
ఇస్తార్లే లీవ్స్
హా
యికుండా ఉండరు
హ ఇంగా
అవునా, ఇంక
ఏం లేంగ
ఏమి ఏం నిద్దరోస్తాంద
నిద్దర గాదు ఆవలింతలంతే
నీకావలింతలొస్తే నాకొచ్చిన్ది.
ఉమ్ అవి వస్తయ్ మాములే
ఒగరికొస్తే అవ్వటోమేటిక్గస్తయి. ఉమ్
హ్మ్ నేను ఒకటి న్యూస్ జూసిన
ఏంది
వాళ్ళ భార్య బబెడ్ రూమ్ లో
చంపేసి వీడియో అవునంట అది ఎట్ అట్ల గూడ నేర్పిచ్చినాడంట ఆయబ్బ
ఆ ఇట్ల గాదు అట్లేసుకో అని చెప్పినాడంట వాడి మోగం మా ఫ్రెండ్స్ నాకూ పాపనుంది బెస్ట్ ఫ్రెండ్ స్కూళ్లో ఆ పాప ఆ పాప గూడ చనిపోయింది టెన్త్ లోనే
అయ్యయ్యో ఎందుకు
ఏదో హెల్త్ ఇష్యూ అనుకుంటా
ఉమ్ హ్
బాగుండిందన్
ఏం చేయలేమ్
ఉమ్
ఉమ్ మేమొచ్చేస్తాం
మా ఫ్రెండ్సే ఎంత ముంది చనిపోయినారు నలుగురో ఏమో చనిపోయినారు.
దేనికి ఆ సూసైడ
ఆ ఆ సూసైడే ఇద్దరేమో సూసైడు ఇంగొగరు హెల్త్ బాలేక, ఇంగొగరోచ్చి యాక్సిడెంట్ ట్ ఆన్ ద స్పాట్
ఉమ్ హ్ ఏందో అబ్బ
ఆ
తప్పదు ఏం చేయలేం
ఆ
ఉమ్
ఇంగా
ఏం చేస్తమ్, ఏం చేయలేం కనీ చనిపోవడం వల్ల ఏమైనొస్తదా? ఏం రాదు ఏం సాధించలేం
నిజంగానే
ఆ
ఎ మ రాతలవన్నీ
ఆ అయిన అట్ల చేసికోకూడదు
ఆా
ఆ
ఆ ము పాటు పడుగా చలా
పాట పాడం అమ్మా మా రూమ్మేట్ పడుకునింది మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది ఆ
డెబ్బై ఐదు రూపాయలు లేస్తుంద అమ్మా
అదే అందుకే
అ
చాట్ వేసుకుంటే గవర్నమెెంట్ జాబ్ రాదా
అవును రాదు
అలా ఏవో మరి
గర్మ జబ రాదు
హ ఇంకా ఎంత ఎ ఎంత కండిషన్స్ ఉన్నాయి్
ఆ కండిషన్స్ అన్ని మనకంతా వర్క్ ఔట్ అవ్వవు
నాకుపోరి సవల్ళ నున్నంద
ఆ
పోనీ చవ్వాల నండి నిందిే
ఆ
ఇంటర్ అయినాక మళ్ళా మా ఊర్లో కొంచెం ఇన్సిడెంట్ జరిగింది ఒకటి మదనలి ఇన్సిడెంట్
ఆ
ఆ ఇన్సిడెంట్ కి పోలీసు వాళ్ళిపోతారని తెలిసిందే నాకు అప్పుడు తెలియదు పోలీసుళ్ళిపోతారనే
హ
అది చాలా భయంకరమైన ఇన్సిడెంట్ పోయమ్మా ఇట్లాంటి చోటకి కూడా పోలీసులు పోతారా అని చెప్పేసి ఒకవేళ నేను పోలీసు అయితే అడికి పోవాలలేముో అట్లా అంటి చోట్లకి అంజ పేసి నాకు భైమ వేసి నను పోలీస్ కానుం అప్పేసి నాకు నను గుమ్ము న ఎప్పిన
అన్నిటికీ పోలీసు పడిపోవాల్సిందే
ఆ అప్పుడు తెలియదు అనకు
ఆ
ఆ ఏమి ఇప్పుడు మాత్రము పోలీస్ స వాడులన్న తీసుకుది
ఆ వుతు
ఇకాయినట్టే నైట్ షిఫట్ బట్లు చేసుకొని బతుకుకాల అంతే అనం
వాళ్ళకి కూడా ఉంటాయంట నైట్ చిప్స్
ఆ అంటే దానికి పోవచ్చు కాగానీ ఎట్లా పోవాలో తెలియదు
అది ఎగ్జామ్స్ ఉంటాయి మా ఫ్రెండ్ ఒక వన్ ఇయర్ ప్రిపేర్ అయినాడు వచ్చింది ఏమంటే వాళ్ల్డ్ కి క్యాస్ట్ పరంగా వచ్చిందిదడి
ఆహా అంటే ఎస్సిీ వాళ్ళకి బిసి వాళ్ళకి ఓ వాళ్ళకి ఇంత ఇంత్రావాలని.
ఆ ఊమ్మ్. అవును. వచ్చింది ఎస్ఐ కూడా ట్రై చేసినడు, పాయిట్ ఫైయొ. వన్ మార్త్ తోనే పోయిందంటా మెయిన్స్, ఫ్రిలిమ్స్, మెయిన్స్‌. తెలిదు నాకు.
ఆ. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈజీగా వస్సది.
ఊహ్మ్.
ఇంగా ఇది పోస్టుదుంటది చూడు.
న్హా.
దాన్కైతే అది సెంట్రల్ గవర్నమెంటే, కానీ స్టార్టింగ్ లో పది. ది వేళెమో ఇస్తారంతే.
అవునా.
ఆ.
ఆహా, ఓకే ఓకే.
ఆ పదివేలు యాడ సరిపోతుంది, సరిపోన్ గూడా. అదే పోస్ట్ ది., దాన్కెమి. ఇగా ఇది ఇంటర్వ్యూలు ఉండవ్ ఎగ్జామ్స్.
అప్లై జేసినా కానీ యూసే రాలె మెయిలే రాలే.
అవునా.
ఊమ్మ్.
హ్మ్ మాకు సచివాలయంలో వాళ్ళస్తారా ఇండ్ల దగ్గరికి. ఊ వచ్చి, ఆ మీరు. ఏం జేస్తాంట్రమ్మా ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్ వస్తే చేస్తారా, వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తే జెస్తారా అంట. అందరూ దాండ్ల కోసమే గదా. లాస్ట్ టైమ్ అయితే కుప్పలు కుప్పలున్నాయంట దెల్సునా సచివాలయంలో.
అవునంట.
ఎట్లాంటోళ్లంటే అట్లాంటోళ్లు జాయిన్ అయిపోయినారు సచివాలయంలో.
ఊహ్మ్మ్, ఏం చేస్తాం ఏం చేయలేం.
హ్మ్.
ఊమ్మ్.
కౌశల్యం ఎగ్జామ్ రాస్నావా.
అదెగ్జామ్ ఏ రాలే నాకుంగా.
ఇంగా రాలేదా.
ఊహు.
ఏ సచివాలయంలో రాసేదే గదా.
ఆఁ ఆ.
ఆహా.
రాలే. అందుకే రాయలే ఇంగా ఏం చేయ్.